హలో
హలో
హలో బాగుండ్రా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఆ ఇంక లేదండి ఇందాకే ఆఫీస్ నుండి వచ్చాను తింటాను కాసేపయ్యాక మీరు తిన్నారాండి
ఆ తినేసినమండి ఇప్పుడే
ఊహు ఏం కర్రి అండి
మేము బయట మధ్యాహ్నం బయటకి వెళ్ళనామండి మండి తిననికి ఫ్రెండ్స్
ఓ సూపర్ ఓకే ఫ్రైడే అని వీకెండ అండి
వీకెండ్ అని ఏం లేండి మా అంటే ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జరుగుతన్నాయి
ఆహా ఓకే
ఇంకా రేపు రేపు ఎల్లుండి సెలవు సో అందుకని ప్లాన్ చేసుకున్నా
అచ్చా అచ్చా ఓకే అర్థమైంది ఊహు మరి ఇప్పుడు అండి అమ్మో పదిమందా
కడుపులో అదే ఉందండి ఇంకా అరగలే
ఆహా
లైట్గా ఏమైనా జ్యూస్ తాగుదాం అనుకుంటున్నా నైట్ పడుకునేడే ముందు మీరు
హెవీ అయితదేమో ఆ నేను మధ్యాహ్నం పప్పు తీసుకెళ్ళిన అండి మీగీతా పప్పు ఇప్పుడు అదే ఉంది రైస్ పెట్టుకుని తినాలే
మీరే వండుకుంటరా
ఆ లేదండి ఫ్యామిలీ ఉందండి
ఫ్యామిలీతో ఉంటరా జాబు మరి ఫ్యామిలీ అంటే కష్టం అయితది కదా
ఆ మా వైఫ్ వండుతది నేను బాక్స్ తీసుకుని వెళ్తాను
అహో అవునా అవునా ఓకే ఓకే
హ్మ్ ఇంకా చెప్పాలండి పడుతున్నయండి వర్షాలు మీ సైడు
వర్షమా వర్షాలు అయితే లేవండి మబ్బులయితే ఉన్నాయి కానీ వర్షాలు అయితే లే
అవును అదే ప్రాబ్లమ్ ఈ సీజన్ ఏందో మరి వర్షాలు పడతయో పడయో అండి అసలు
ఆ ఆ
రైతులకి కష్టంమైతదేమో ఆ సిటీలనే ఆ సిటీలో ఏం కాదాయే పడకున్న ఊర్ల పడాలె కదా
మీది సిటీనా పల్లెటూరా సిటీయా
ఉమ్ ప్రెజెంట్ సిటీలో ఉంటున్న ఇది ప్రాపర్ వచ్చేసి విలేజీలో ఉంటాను
ఆహా ఎటు సైడ్ మీరుంద ఆ అయి ఏందంట్ ఏమంటరు రాయలసీమేనా మీరు
ఆ అవునండి ఉమ్ ఈ జాబ్ కోసం ఇంగ అవునండి జాబ్ కోసం తప్పదు ఇగ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అండి
హైదరాబాద్లో ఓకే ఓకే
తాగొచ్చారా అండి తాగి ఏ ఏ తాగడానికెళ్తుండా
జ్యూస్ తాగనికా ఇప్పుడే లేదండి ఇంకా ఇప్పుడే పైనకి వచ్చాను ఇంకా కొంతసేపు ఉండేది ఇంకా తీర పడుకున్న తర్వాత వెళ్దామని అనుకుంటున్న
ఇంకా అండి అంత మంచిగనే ఎట్ల ఎట్ల రాసారండి ఎగ్జామ్ ఇవాళ బాగా రాసారా
ఆ ఎగ్జామ్ అండి ఈరోజు చాలా వరకు ఇది తీరి అండి అంత సోదే రాసా ఎక్కువ ఆ
అంటే ఏదో ఒకటి రాయొచ్చులే అండి కదా
ఉంటాయి సబ్ హెడ్డింగ్స్ రాస్తాము తర్వాత ఇంక అంతా తెలిసిందే కదా ఇంగ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి సబ్జెక్ట్ అండి ఇవాళ
ఓకే ఓకే అర్థమైంది అదంతా అవును థియరిటికల్ పార్టే ఉంటదండి ఇగ మనకు నచ్చింది రాయాలి కొంచెం హెడ్లైన్స్ సబ్ హెడ్డింగ్స్ కొంచెం మంచిగ అట్రాక్టివ్ ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యేలాగా రాయాలి మనం రాస్తే మార్క్స్ పడిపోతయండి ఉమ్ కొంచెం బ్లాక్ పెన్ బ్లూ పెన్ రెండు యూజ్ చేయండండి బ్లాక్ పెన్ కొంచెం హెడ్డింగ్ యూజ్ చేయండి బ్లూ పెన్ ఏమో లోపల రా రాయడానికి యూజ్ చేయండి అప్పుడు ఎగ్జామినర్ అబ్బో మంచిగ రాసాడు ఇంప్రెస్ అవుతాడు అలాగా
అవునండి మాకు ఇప్పుడు ప్రస్తుతం మిడ్డ మిడ్ ఎగ్జామ్స్ మా వాళ్ళు ఎంత రాసిన కూడా ఎంత డెకరేట్ చేసినా కూడా మార్క్స్ అయితే వేయరు ఆ సే అంటే సెమ్లో అయితే ఇంగ మీరు చెప్పిన
ఉ అర్థమైంది అవును ఉమ్
చేయడానికి
ఆ ఇక ఏం లేదు ఎగ్జామినర్ ఇంప్రెస్ అవ్వాలి అలాగ
ఆ ఆ ఆ ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యేలాగా రాయాలి కానీ టైం సరిపోదండి థియరీ ఎగ్జామ్స్ అంటే టూ అవర్సే టూ అవర్సే ఎగ్జామ్కి అసలు టైం సరిపోవట్లే ఏం చేయాలో ఏమో సెమ్ములో
ఉ ఉ అర్థమైంది మూవీ మూవీస్ చూస్తారా అండి
మూవీస్ ఆ ఇది నిన్న ఎల్నా మండి అది అ అక్కినేన్ అకిిల్ది లెనిన
లెనిన్ ఆ లెనిన్ ఆ ఆ అ ఇవ్వాల రిలీజ్ నిన్న ఎలా ఎల్లవ్
ఆ ఆ
ఇవ్వాల కదండి రిలీజ్ అయ్యింది
ఇవాళన
ఆ
నిన్న ఏదానీకో వెళ్ళాము అది
నిన్న ప్రీమియర్ షోకి ఎల్నటున్నారు
ఆహా ఏమంటారు అది ఆ పేరు గుర్తుకు రాట్లే సరిగ్గ
సరే పోన్లేండి మీరేం వండుకుంటరు అండి
వండుకో మేము హస్టల్లో ఉంటామండి మేము వండుకోం వాళ్ళు పె
ఆహాహా బానే ఉంటదాండి ఫుడ్
ఆ ఇంగ తెల్సిందెగ పీజీల్లో అంటే
అవునవును
అ గదే ఏం బాగుండదండి టిఫిన్లు అయితే బాగుంటాయ్ ఆఫ్టర్నూన్ ఏమో బోరింగ్ ఎ ఎప్పుడు చూస్న పప్పు అన్నము సా ఇది రసం జేస్తారు ఇంకా సాయంత్రమూ స్నాక్స్ పెడ్తరండి
ఓకే ఉహు ఎక్కడైనా అంతే ఆండీ ఏ హాస్టల్లోన్న ఫుడ్ బాగోదు ఇంకా హు
నీ వాయిస్ ఇన్పడలే బ్రో సరిగ్గ
ఆ ఎక్కడైన అంతే అండి ఫుడ్ అయితే బాగోదు
ఆ అంటే మన మన
మస్స్ అమ్మో అస్ అస్సల్కే రాదండి ఫు ఇంట్లో టేస్టైతే అస్సలు మనం ఎ క్సపెక్ట్ చెయొద్దు అట్లుంటది ఫుడ్ హాస్టల్ ఫుడ్ నేను గూడ ఉన్నా కదా తెల్సండి నా సిట్యువేషన్
ఆమే ఇప్పుడు వ ప్పా మేమిప్పుడు ఫేస్ చేస్సున్నాం ప్రాబ్లమ్స్ వారంలో ఫోర్ డేస్ బయటే తింటాం
అదే సేమ్ అవును ఉహు అందరదే జేస్ ది వాడ్కేమో హాస్టల్ డబ్బులు ఫ్రీగ వచ్చే
ఆ ఇంగ అదే అదే ఇంక తప్పదు గదా ఇంకా స్టడీస్ అయిపోయే వర్కూ ఇంకా మాకు
అంతే కరెక్ట్ ఔను ఆ నేనే నేనేనండి ఆ వెళ్ళాలె అనుకుంటాన్న మరి వీకెండ్ లో చూడాలె
ఫ్యామిలీతో ఎళ్తార మీ ఇద్దరే మీ మీరొక్కరే ఎళ్తార
ఆ ఫ్యామిలీతోనే ఎల్తామండి ఉ మమ్మి ఊ
తియాటర్స్
ఆ ఔనండి ఆ దగ్గర దగ్గరే ఉంటయి. హా ఆటో బుక్ చేస్కోనో లేకపోతే బైక్లోన్నా వెళ్ళాలి ఇంకా.
ఆహా మీకు బైకుందా?
ఆ ఉందండి.
స్కూటీయా, గేరా?
ఏంటండి స్కూటీయాండి?
స్కూటీయా, గేరా అంటున్నా.
స్కూటీ, స్కూటీ.
స్కూటీయా?
ఉ స్కూటీ ప్లేజర్ ప్లేజర్ ఉంది హు.
ఆ ఆ మేల్లేండి బ సిటీ ఆ ఆ
ఎక్కువ యూజ్ చేయను ఏదన్నా బైటికి ఆ గ్రాసరీస్, బా సామాను కోసం ఎళ్తాను గాని మామూలైతే మాకు ఆఫీస్ క్యాబ్ వస్తది. ఆ క్యాబ్లో వెళ్తా ఆఫీస్ కి.
ఆహా అవునా అయితే మీకు ట్రావెలింగ్ కి ఎక్కువ అమౌంట్ మిగులుతది అన్నమాట.
అంటే అది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కట్ చేసుకుంటరండి ఫ్రీ కాదు. ఆఫీస్ వాళ్ళు కట్ చేసుకుంటరు. ఆ సాలరీ నుంచి కట్ చేసుకొని ఇస్తరు. ఇప్పుడు ఈ మధ్యలో ఏందంటే కొత్త రూల్ పెట్టిర్రు. ఆఫీస్ వాళ్ళు ఇవ్వరట ఇంకా సెల్ఫే రావాల్నట మన సొంతంగనే ఎళ్ళాల్నట ఆఫీ ఫీస్కి ఇంకా ఇంగ అందుకోస మ్ మా ఇంటికానుంచి ఒక డైరెక్ట్ బస్ ఉంటదండి. ఇగా ఆ బస్స్ నుంచి ఆఫీస్కి వెళ్తాను ఇంకా.
మీరుండే చో
సెవెంటీన్ అండి సెవెంటీన్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతది. ఆ మా ఇంటికానుంచి ఆఫీస్ వరకు పదిహేడు ఆ ట్రాఫిక్ బావుంటదండి ఆ
ఆ హైదరాబాద్ అను అవును అవును.
ఇగ అంతా ఐటి కారిడార్ అయితే ఇగా ఫుల్ బాగా ట్రాఫిక్ ఉంటదండి. ఇగా హైదరాబాద్ సంగతి తెలిసిందే కదా ఫుల్ ట్రాఫిక్.
ఆ మా నీకు అసలు ఫుల్ బోర్ కొడతాది. ఫుల్ టైడ్ కూడా అయిపోతారు కదా సాయంత్రానికి వర్క్ ప్లస్
చుంటం కూర్చుంటం కానీ ఆ జర్నీకే త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుందండి. హ్ ఇంటికి రావడానికి ఓ టైం పడుతది ఆ అంతే అండి అసలు. ఇంకా ఆ ఆ అది తప్ప ఇంకేం చేయలేమండి ఆఫీస్ వర్క్ తప్ప ఇంకేమి ఉండదు ఇంకా అంతే
ఐటి నా మీరు నాన్ ఐటీ నా. ఐటీనా, నాన్ ఐటీ లో చేస్తున్నారా?
ఆ నాన్ ఐటీ అండి.
నాన్ ఐటియేనా.
ఉహ్ వెళ్లడం, రావడం అదే. అదే అయితదండి ఇంకా.
ఏళ్ళడం రావడం అంతే
అంతే ఆ
అసలు టైం ఉండదు ఏం చేయ చేయడ చేయడానికి కూడా ఎక్కడికి వెళ్ళడాని
ఉ అంతే అనా అంటే వీకెండ్ కొంచెం ఇగా ఆ టైమ్ దొరుతది అది కూడా కొంచెం రెస్ట్ తీసుకున్న టైం అయిపోతది ఇగా అంతే ఉహు హు ఉ ఇంకా అన్న అంత మంచిగురా ఇంట్లో అన్న అందరు బాగున్నారా
ఆ బాన్నారండి మీరు మీ ఫ్యామిలీ అంతా బావున్నారా
ఆ అందరు బావున్నారండి ఆ అందరు బావున్నారండి ఇంటికి వెళ్తూ ఉంటరా అండి అప్పుడప్పుడు
ఇంటికా రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ వెళ్ళానండి ఇంకా ఇప్పుడు మిడ్ ఎగజామ్ మిడ్డే ఎగ్జామ్ సోం ఆ దాని తర్వాత సెమ్ ఇగా దాని తర్వాత ఇంటికి ఒక వన్ వీక్ ఉండి వస్తా
ఆహా ఓకే రిజల్ట్ ఎప్పుడండి మరి రిజల్ట్ ఎప్పుడుంటదండి
రిజల్ట్ ఆ ఫస్ట్ సెమ్ దయితే వచ్చేసింది సెకండ్ సెమ్ ఇంకా ఇప్పుడు రాయాలి ఇప్పు ఇంకా ఎగజామ్స్ ఆ ఫస్ట్ సెమ్ వచ్చినయి మొత్తం వన్ మంత్ బ్యాక్ వచ్చేసి ఇంక నెస్ట్ రాసేటివి ట్వంటీ వన్ డేస్ తర్వాత వస్తాయని అని చెప్పినారు ఏం మల్ల ఎట్లా చూడాలి కాసెస్
తొందరనే వస్తంద అండి రిజల్ట్ లేకపోతే టైం పడతాద అండి
ట్వంటీ వన్ డేస్ లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్తారండి వాళ్ళు అంటే సర్వర్ బట్టి వాళ్ళు సిస్టమ్ లో అప్డేట్ చేసి ఇంక అంత సర్టిఫికేట్స్ క చో చూడాలి కదా అందులో కూడా మాకు ఇప్పుడు ఇ ఇయర్ ఎండింగ్ కాబట్టి అంటే కొంచెం టైం పడుతదేమో అని అనుకుంటా
అవునవును కరెక్టే సరే అండి మరి ఉమ్ అర్థమైంది ఉం సరే అండి మరి బాయ్ అండి